ఎలా ఉన్నారు బావున్నారా
బాన్నాం మీరు బాన్నారా
హ్మ్ బాన్నాం ఏం జేస్తన్నారు
ఇక్కడే బోన్ చేసాం మీరు తిన్నారా
మేము తిన్నామండి ఏం వొండుకున్నారు ఈ రోజు
ఈ రోజు టమాటా కర్రీ అండి
అవునా రైసు టమాటో కర్రీనా
ఆ అవునండి మీది
హ్మ్ మేమోచ్చి పులిహోర తిన్నామండి
ఆ
మ్ ఏంటండి మీరు ఎలా అండి హౌస్ వైఫా లేదా వ
అవునండి హౌస్ వైఫ్ అండి.
హౌస్ వైఫా ఓకే అంటే మీ డైలీ రొట్ ఎలా ఉంటుందా అదే హౌస్ వైఫ్ కా
రొటీన్ ఏం మార్నింగ్ లెచిన కాన్నించి పిల్లలు స్కూల్ కి వెళ్లే ది వచ్చేది ఇంట్లో వాళ్ళోచ్చే టైమ్కి మళ్ళీ ఏదో ప్రిపేర్ చేసేది. మ్ ఫుల్ వర్క్ రెస్ట్ ఉండదండి అసల
అవునవున్ వర్క్ యాస్ ఏ వర్కింగ్ ఉమెన్గా కాకుండా హౌస్ వైఫ్ కే ఎక్కువ ఉంటాయన్మాట రెస్పాన్ స్ మ్ అంటే మీరు ఏమైనా పార్ట్ టైమ్ వర్క్స్ కానీ ఆన్లైన్ జాబ్స్ కానీ మీరేం చేయట్లేదా
ఆ ఏం లేద్